న్నామండి మీరు ఎలా ఉన్నారు ఏ మేము ఏమి చేయలేదండీ ఉరికే ఉన్నాము మీకు రెసిపీలు ఏమైనా వచ్చా నేను చె నేను చెప్పాలా మీకు ఎలా చెయాలో
ఆ చెప్పండి ఏమేమిొచ్చండి
ఎగ్ రైస్ టమోటా రైస్ నాకు రైస్ అలా బాగా వచ్చండి ఇంకా కొన్ని టిఫిన్స్ బాగా వచ్చండి మాట
చెప్పండి అయితే
ఆ చెప్తాను చూడండి ఫస్ట్ టమోటా రైస్ కి కావల్సిన టమోటాలన్నీ కట్ చేసుకొని పెట్టుకోవాలన్నమాట
ఓకే
టమాటాలు కొంచెం పచ్చిమిర్చి ఆ ఇంకా అలాగే కరివేపాకు అవి మీ ఆవాలు అవన్నీ తీసి రెడీగా పెట్టుకోవాలండి కొంచెం ఆయిల్
ఓకే ఓకే
రెడీ ఫస్ట్ ఒక ప్యాన్ తీసుకని స్టవ్ మీద పెట్టేసి ఆయిల్ పోయాలి లి ఆయిల్ పోసాకా ఆ కొంచెం తగినంత మాత్రమే తీసుకోవాలి ఎక్కువగా తీసుకోకూడదు హెల్త్ కు మంచిది కాదండి
ఎందుకండి అలాగా
అంటే ఇవన్నీ బయట కల్తీ వస్తుంటాయిండి ఈ సన్ఫ్లవర్ ఇవన్నీ మనం శనకాయ నూనె తీసుకోవాలండి
అది అయితే బాగుంటుంద అండి చెనకాయ నూనె
అది బాగుంటుందిండి ఎందుకంటే మనం పంటల్లో పండించి దాని ద్వారా చేస్తారు కాబట్టి నూనె బాగుంటదండి
అవునవునుండి
ఆ అది కొంచెం వేడ అయ్యాక ఆవాలు కరిపాకు ఎరగడ్డలు మీరు చాప్ చేసి పెట్టుకుయిన టమోటాస్ అవన్నీ వేసేయాలండి
ఓకే అండి
అవన్నీ వేసాక కొంచెం అంటే అవి కొంచెం ఫ్రై అంత వరకు ఉండాలండి
ఓకే
కొంచెం సేపు అయినాక తగినంత ఉప్పు తగినంత కారం కొంచెం గరం మసాలా లా చికెన్ మసాలా కొత్తిమీర అవన్నీ వేసుకోవాలండి
ఓకే ఓకే
అవన్నీ వేసుకున్నాక మనం రైస్ తీసుకొని కొంచెం ఫస్ట్ ప పక్కన ఒక బౌల్ లోకి యేసుకొని చల్లార్పుకున్నాక రైస్ తీసుకొని యేసుకోవాలండి
ఓ అవునా
ఆ వేసుకున్నాక బాగా మిక్స్ చేసుకొని మళ్ళా మనం స్టవ్ పైన పెట్టి కొంచెం హీట్ చేయాలండి మనకి బాగా హాట్ హాట్ గా ఉంటది కాబట్టి సర్వ్ చేసుకోనేకి
ఆ ఆ
చాలా బాగుంటదండి మళ్ళీ కావాలంటే మనం తినేటప్పుడు కొంచెం ఆనియన్స్ కోసుకొని దాంట్లోకి నంచుకొని తింటే బాగుంటదండి
ఓకే అండి
ఓహో మీరు ఎప్పుడైనా ట్రై చేసారా టమోటా రైస్
ఆ చేసామండి మేము గూడా దాదాపు ఇలాగే చే చేస్తాము చేసుకుంటామండి
ఓహో మళ్ళీ ఎలా వస్తుంది బాగా వస్తుందా మీకి
ఆ బాగ వస్తుందండి ఏముందండి టమోట రైస్ సీజనే గదండి టమోటాలు యేసేది దాన్ని మొగ్గ బెట్టేది మసాలాలు యేసేది కలిపేది
అవునండి మీలాంటి వాళ్ళకి ఇది ఇట్లనే ఉంటుందిలేండి మీకు బాగ వచ్చు గాబట్టి
అవునండి
ఎగ్రైస్ చేసేది చెప్పేదా అండి మీకి
ఆ చెప్పండి
ఆ ఫస్ట్ మనం షాప్ కెళ్ళి గుడ్లు తెచ్చుకొని పెట్టుకోవాలండి
ఆ అండి
ఆనియన్స్ అవన్నీ కోసుకొని ఫస్ట్ పెట్టుకోవాలి ఆయిలు ఆవాలు అవన్ని తీసుకొని పెట్టుకోవాలి మసాలాలు అవన్నీ రెడీ చేసుకొని పెట్టుకోవాలండి మనం చేసే చోటికి మళ్ళీ అలా ఇలా తిరుగితే అది మాడిపోతది అన్నమాట
ఆ
మన కొంచెం ఆయిలు వేసాక తర్వాత ఆవాలు కరేపాకు ఆ ఆనియన్స్ వేసి బాగా ఫ్రై అయ్యేంత వరకు కొంసేపు ఉండాలండి
ఓకే
ఫ్రై అయినాక మనం ఆనియ ఎగ్స్ నీట్ గా కొట్టుకోవాలండి
ఆ అవునండి గలీజ్ అంతా వేసుకోకుండా
ఆ అవునండి ఎగ్స్ కొట్టాగా మనం చాలా హై ఫ్రేమ్ లో పెట్టుకోకూడదండి ఎందుకంటే అదంతా గోల్ ఏంది ప్యాన్ కి అతుక్కొని యెళ్ళిపోతదండి
ఆహాహా
ఆ సో మనం చిన్నగా పెట్టుకొని అది ఎగ్ అంతా ఆనియన్స్ లేక్ నీట్గా మిక్స్ చేసుకోవాలండి
ఓకే
నీట్గా మిక్స్ చేసుకున్నాక మనం ఉప్పు కారం ఇవన్నీ కావాలంటే ఎగ్ వేయకముందే లేదా వేయొచ్చు లేదా ఎగ్ యేసిన తర్వాత అదైనా వేయొచ్చు ఆ అవునండి ఏం అదంతా యేస్ కొని మళ్ళా రైస్ యేసుకొని కలుపుకొని కొంచెం హీట్ చేసుకొని తినేదండి
ఆహా
మీరేమైన్నా ప్లేసెస్కి ఎళ్ళారా విజిట్ చేసారా
ఆ వెళ్ళామండి
ఆ ఏ ప్లేస్కి వెళ్లారండి
మా అనంతపూర్ లో అయితే ఒలిగలు చాల ఫేమస్ అండి ఒలిగలు బెబ్బట్లు అంటారు కద చాలా బాన్
అవునండి ఆ మాకు ఇష్టమండి మీ మీకు కూడలు చేసేకొచ్చా అండి
ఆ వచ్చండి ఎల అండి ప్రాసెస్ మాకి వేరే లాగ వస్తుంది మీకు వేరే లాగ ఒస్తుంది కదండి మీరు చెప్పండి
ఫస్ట్ పూర్ణము బెల్లము అదంత ఆడిచుకొని లేదా రోల్ కింద రుబ్బుకొని పెట్టుకోవ అండి మా మైద పిండి మళ్ళీ అవి తడుపుకొని సపరేట్గా పెట్టుకోవాలన్నమాట
ఆహాహా
అది ఆర్పి ఆర్పుకోకుండా పైన ఆయిల్ పట్టేసి ఒక బట్టతో క్లోజ్ చేసి పెట్టాలండి
ఒకే
అది మళ్ళీ మనం తీసుకొని పూర్ణమం త రెడీ అయ్యాక నీట్గా చిన్న సైజ్ లో చేసుకొని పూర్ణ మంత దాంట్లోకి పెట్టి అదంత ఫోల్డ్ చే ఆయిలేకి కాగినక వేయాలండి
ఒకే ఒకే
ఎక్కువ అండి ప్రాసెస్ అయితే కానీ కొంచెం ఒక టూ మెంబర్స్ అలా ఉంటే బాగ ఈజీగా చేసే
అవునండి మనుషులు ఎక్కువ ఉంటే బాగ చేస్తారు కదండి అట్లాగ
ఆ అవునండి
ఉ
ఆ మీరు నంది హిల్స్ కి ఎప్పుడన్నా వెళ్ళారా అండి
ఆ విన్నామండి చాలా బాగుంటుందండి అక్కడా ఏమంటే మనం మార్నింగ్ లే సి వెళ్ళాలండి రెండు కట్ల బయలుదేరాలి చ
ఆ తెలిసండి చాల చలి ఉంటది అక్కడ స్నో అంతా పడుతుంటది ఫొటోస్ చాలా బాగా తీసుకోవచ్చు అండి
ఆ లేదండి ఫొటోస్ వనకాలండి అసలు మంచి ఫొటోస్ మంచి వస్తా యీ బట్ మనకి ఫోన్లు బాగ ఉండాలి అండ్ ఆల్సో ఓపిక చనా ఉండాలండి ఆ చలికి దీనికి ఏం ఫోటోలు తీసుకుంటామండి బాగ ఎంజాయ్ చేయొచ్చండి అక్కడికి వెళ్తే అంతే
ఆ అవునండి చాల చలి అయితే ఉంటదండి ఈశ ఫౌండేషన్ కూడ దగ్గరే అండి
అవునండి అండి నంది హిల్స్ కి చాల దగ్గర ఈశ మేము ఇంక ఈ రీసెంట్ గానే వెళ్ళాంమండి చాల బాగుంటది ట్రిప్ కి ఒకసారి మీరు కూడ వెళ్ళండి
సమ్మర్లో మేము ప్లాన్ చేసుకుంటాం అనమాట ఒక ఫిఫ్టీన్ డేస్ అల వెళ్లేేసి వస్తామండి చాల బాగుంటది మైండ్ కొంచెం రిఫ్రెష్ కావాలి కదా అవునండి టి తగార అండి
ఆ తాగమండి మీరు తగార
ఆ అవునండి తాగాము
ఆ మీరు టీ ఎలా చేసుకుంటారు
ఆ ఫస్ట్ వచ్చేసి టీ అయితే చాలా బాగుంటదండి కాఫీ అయితే పెద్ద టేస్ట్ ఉండదు కాని ఏంటి చాలా బాగుంటదండి
ఓకే
ఆ ఫస్ట్ మనం వాటర్ వేసుకొని దాంట్లో షుగర్ వేసుకొని అదేమి టీ పొడి చేసుకోవాలండి కొంచెం బాగా మరిగినాక ఒక ఫైవ్ మినిట్స్ టెన్ మినిట్ తర్త పాలు పోయాలండి పాలు పోసి క పొంగు వచ్చినప్పుడు మనం ఆఫ్ చేసి మనం సర్వ్ చేసుకోవాలండి
అవునండి ఇ నేనైతే చికెన్ బాగా చేసా అండి చెప్పాలా మీకి
ఆ నేను కూడా చేస్తానండి చికెన్
ఆ అంటే ఒకరు ఒకలాగ చేసుకుంటారు కదండి డి నా లిస్ట్ చెప్తా చూడండి మీకి ఆ ఫస్ట్ వచ్చేసి మనం చికెన్ మనకు తగ్గట్టు తే చ్చుకోవాలండి వన్ కేజీ బేస్డ్ ఆన్ ఎంతమంది ఉంటే అంత మంది అండి
ఆ అవునండి
ఆ ఆ చికెన్ ఇంత నీట్గా కడిగి బాగా పెద్ద పెద్ద పీసులు క కట్ చేస్తుంటారు కదండి మంచి చినా వడ్డేసుకోవాలి
అవునండి
ఆ తర్వాత
చాలా పెద్దగా కొట్టిస్తారండి షాప్ వాళ్ళు మనం చిన్నగా చేసుకోవాలి మనం పిల్లలకి అలాగే పెట్టలేము కదా
ఆ ఆనియన్స్ పచ్చిమిర్చి టమోటాలు ఇంకా బాస్మతి బియ్యం యం అంటే రైస్ కి కావాలంటే పెట్టుకోవచ్చండి లేకపోతే అవసరం లేదు నార్మల్ అయినా రెండు అయినా మిక్స్ చేయొచ్చు అట్లా
అ అండి
ఆ ఇంకా తిరువాత వేసేవి కొత్తిమీర పుదీనా మసాలాలు ఇవన్నీ కావాలండి పెరుగు అన్ని ఫస్ట్ వచ్చేసి చికెన్ నీ మారినేట్ చేసుకోవాలండి
కొత్తిమీర పుదీనా అవన్నీ మీరు పండిస్తారా లేదా షాప్ నుంచి తెచ్చుకుంటారా అండి
పండిస్తామండి మా ఇంటి దగ్గర ఉంది కానీ ఎప్పుడైనా అయిపోతే ఇక తప్పనిసరిగా తెచ్చుకోవాలి కదండి షాప్ నుంచి
అవునవుననండి
ఉం ఆ మేం ఫస్ట్ వచ్చేసి అంతా మ్యారినేట్ చేసుకోవాలండి చికెన్ని బాగా అంటే ఫస్ట్ చికెన్ వేసి ఉప్పు కారం గరం మసాలా చికెన్ మసాలా ఉ పెరుగు నిమ్మకాయ ఎగ్ అంతా ఇది బాగా మారినేట్ చేసుకోవాలి ఆ తర్వాత ఒక పాన్ పెట్టుకుని ఆయిల్ వేసి అందులో పోపు పెట్టాలండి ఫస్ట్ ఆనియన్స్ అవంతా వేసి
అ అండి
అదేసి ఇప్పుడు మ్యారినెట్ చేసుకున్నాం కదండి అదేయలా అదేసి బాగా తిప్పి తిప్పి తిప్పి నీళ్ళ అన్ని ఊరిన తర్వాత అన్ని విరిపోవాలండి బాగా
చాలా ఈజీ ప్రాసెసే కదండి
చాలా బాగుంటుందండి ఈజీ కూడా ఇది
అ అవునండి మనం ఎక్స్పీరియన్స్ బట్టి బాగా చేయొచ్చండి
అండి
ఆ చికెన్ మీరు రోజు ఇంట్లో మీరే చేస్తారా అండి
అవునండి నేనే చేస్తాను అంటే మా ఇంట్లో అందరు నేను చేసిిన చికెన్ బాగా తింటారండి టేస్ట్ గా ఉంటుందని
ఓహో చాలా అదృష్టవంతులండి చేతి వంట తినే వాల్లు వాళ్ళు
అవునండి మీరేం తింటారండి
మేము కూడా చికెన్ ఫ్రై బాగా చేస్తామండి
ఓకే మీరే ప్రాసెస్ చేస్తారండి మీ ఫేమ్ ఆ అండి మీరు ఇలానే చేస్తారా ఇది
అవునండి మేము మీలాగే చేస్తామండి చాలా బాగా వస్తుంది
చాలా బాగుంటుందండి పైన నంచుకోవడానికి బాగా ఒక లెమన్ పిండుకొని ఆనియన్స్ కట్ చేేసుకుని పెరుగు పచడి వేసుకొని తింటే అసలు గుమ్మగుమలా ఆడిపోతుందండి స్వర్గంలో వెళ్లిినట్టు ఉంటుంది అసలు
అవును అవును నిజమే అండి
మకి ఫుడ్ అనేది ఒక ఎమోషన్ అండి బాగా తినాలి బాగా ఉండాలి
అవునండి బాగా హెల్తీగా ఉండాలి మంచి ఫుడ్ తీసుకొని
మీరు బాగా తింటారా అండి
ఆ అవునండి బాగా తింటాను నేను
ఓకే అండి
మేమ్ స చికెన్స్ ఫ్రై చికెన్ బిర్యానీ బిర్యానీ అయితే చాలా ఇష్టమ అండి నాకి
ఓకే
ఇంకా ఫిష్ మటన్ తిననండి చికెన్ అన్ని ఐటమ్స్ బాగా తింటానండి
ఓకే ఓకే
మీకు చికెన్ ఇష్టం ఓకే అండి
బాయ్ అండి బాయ్ అండి